హలో
ఆ ఏం చెత్తానవే
నేను
ఆ మీ కూర్చుచునే చేరు ఎట్లా ఉడే రావట్లా మామూలుగా బయట అమ్ముతున్నారు అట్లాంటిద
ఆ బ్లాక్ కలర్లో ఉంటది చూడు తిరుగుతారు అంటే అంటుతిప్తే అటు పోతది
అర్ధమైంది అర్ధమైంది అ అట్లాంటివేన ఇట్లా ఊకే కూర్చొని కూర్చొని బక్ అక్కర్లేదు డాక్టర్ లైతేఅనే
లేదు లేదు ఆహా ఎందుకంటే మెత్తగంటది కదనే ఇది ఇంకా ఇదే బెస్టే ఆపరేషన్ అయింది కాబట్టి నాకు ఆ అందరిక అట్లాంటిదే కానీ ఇదే బెస్ట్ నాకు ఆపరషన్ అయినందుకు ఆ ఇపుడు డెలివరీ అయింది కదా మంచిగ మెత్తగా కూర్చోవచ్చు ఎప్పటికి ఇప్పుడు మీ కలెక్టర్ నిలవడి చేయాలంటే చేయలేమ్ ఇంగ నేనైతే చేయలే నను బాగా నడము అసలు నిన్న చూడ రాదు అమ్ మీ అక్కది నార్మల్ డెలివరీ కదా
ఆ కానీ వాళ్ళు పైన తాడ్ ఫ్లో ఆ థర్డ్ ఫ్లోర్లు ఉంటదఅట్నే రోజు ఎక్కుడు దిగుడు మస్తు కష్టం
ఆ అదే నేన్ అంటాన నిన్న నీకు ఒక మూడు గంటలు సాయం త్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు కంటిన్యూగా నిల్చొని పని చేస్తే ఇంట్లో పనే అన్నం అన్నమొండుడు రొట్టెలు చేసుడు మా మామ వచ్చిండనీ నా కొడుకోసం అని జూస్ చేసిన అన్ని చేసేసరికి మూడు గంటలు అయింది ఆ మూడు గంటలు నిలిచున్నందుకే నా కాళ్ళు గోరంగా గుంజుతానై నడుమైతీగావశపడతలేదు
నాకు కూడా అంతే మరి నాకు ఆ మండి నార్మల్ డెలివరీ అయినయి గాని నాకు కూడా ఇంట్లో నిల్చొని బాగా పని చేయలేను గంటలు గంటలు నడం నొప్పులు లేతది నేను కూడా మా బాబుకి పాలు బంద్ చేసి పొలంలో పనీ చేసుకోలేనే అమ్మో అ
చేయలేము మనం మనం ఏడ చేయగల్తం ఏమో ఏనప్పు రోజులు చేసిరు మా మా ఇల్లాంటా మీ మా అత్తమ్మ
ఆ అంటే వాళ్ళంటే డెలివరీ అయినంక మంచి ఫుడ్ తీసుకున్నారు మనం ఏం తీస్
వాళ్ళది ఓన్లీ జొన్న రొట్టె జొన్నలు జొన్నలే జొన్నల బాగా తింటున్న ఉన్నాన్ని రోజులు
ఆ ఇప్పుడు మ ఇప్పుడు మనక్ జొన్న రొట్టెలు కాదే కో గోధుమ రొట్టెలైన తింటానా
ఇమ మా అసలు మా అత్తమ్మా ఒత్తే సాలు రొట్టెలంటది మా మావయ్య రొట్టల్ అంటాడు మనకి అసలు తిన బుద్ది కావుగాదనే రొట్టెలు
ఆ వాళ్ళు ఎక్కువ అవే తింటారు అంత పేడ పేడ ఉండయానే ఎండిపోయినట్టు
నీ నాక్ అస్సలు తినబుద్ది కదు సప్ప సప్పగా ఏటానో అనిపితాయి
మీరు మెత్తగాకాల్చికుంటారా రొట్టెలని ఇట్లా ఎండిపోయినట్
మేత్తగానే కలుస్తాది మా అక్క
వెన్నీ వాళ్ళ నానమ్మ ఇంకున్నదానే
ఆ బతికే ఉనాది చూడు ఎన్ని సంవత్సరాలు బతుకుతాందో ఆమె చూడే వెన్నీ వాళ్ళ వెన్నీ వాళ్ళ ఇటు వెన్నీ వాళ్ళ నానమ్మకు వాళ్ళ కోడలు ఎవ్వల్ చుతలేరు మా అత్తజుడు నక్ పెళ్లయి సంవత్సరం నాలుగు సంవత్సరాలు కాట్లేదు వచ్చి కోడల మీద పడి తింటంది ఇంత మూసళ్ద్ అయింది ఇప్పటి వరకు క ఆమె ఏ కోడల మీద పడి తినదు ఎక్కువ ఆమె ఆమె చేసుకొని తింటది
కాద్ మరి మీ అత్తకి అత్తున్నది కదనే ఒక రోజన్న అన్నంకూర ఎత్తదానే
ఏ ఏయ్యదు చూసుకొదు ఆమెను ఒకటే తిడ్తాది ఆమె మొన్న ఓర్వలేదట ఆమెను మనం మంచిగా చూసుకోలేదట ఈమను బాగా ఇబ్బంది పెట్టిందట అవన్నీ మనసులో పెట్టుకొని అసలు చూడదు వాళ్ళ అత్ తన్ తెలుసా ఉకె తిడ్తానే ఉంటది ఏదన ఒకటి
అహ
హ్మ్ ఇప్పుడు నన్ను మంచిగా చూసుకుంటాందట ఆమె ఏమోనే నీకే తెల్వ నీకు ఇప్పుడు ముడో కాల్ కదా ఇది నీ మాట్లాడేది
ఆ అంటే ఇంకా రెండు చేసుకోవచ్చు
ఆహా నేను రెండు కాల్స్ ఎ మాట్లాడిన్నే నీతోటి నిన్న నైట్ ఒక కాల్ మాట్లాడినఉదయం బస్సులో ఒకటి మాట్లాడిన ఇంతక్ ముందుకు ఒకటి మూడు మాట్లాడిన కదా
అవన్నీ అంటే నేను ఇప్పుడు ఎన్నిసార్లు రెండు అయిపోయినాయి దీంతో మూడు కావచ్చు ఫస్ట్ నువ్వే చేశినవ్
ఆ నైట్ నువ్వు మాట్లాడలేదు ఈ నెంబర్కి చేయలేదు నువ్వు నైట్ అది వేరె దాంట్లో కావచ్చు
ఆ నే ఆ లేదు ఇవాటిదే లెక్క పెట్టాలె పొద్దున నువు చేశిన ంక నేను చేసినా అది కాల్ కట్ అయింది అసలు అది చూపెట్టన్ కూడా చూపెట్టలే కనీసం అది డిస్ కనెక్టింగ్ అని అన్నది సెకండ్స్ చూపెట్లే ఏమ్ చూపెట్లే
ఉం ఏమో అసల్ ఇవి ఎట్లా రిఫ్రెష్ అయి ఇస్తారు ఎట్లా చేస్తారొ మరి ఎట్లా డబ్బులు పడతాయో ఇంకేం చెప్పాలె కదా మనక్
అదే మంచిగాఉన్నది పాతది సన్మతి ప్రాజెక్టే బాగున్నది
పొడు తోటె ఇవ్వలే కదానే రెండు మూడు రోజుల తర్వాతనే ఇచ్చిలు కదా
ఆ కని క్లారిటీ లేదా వర్క్ గురించి
ఆ వాళ్ళు ప్రతిది ఒక వాళ్ళు ఇట్లా లెవల్ లెక్కలిచిలు ఏ లెవెల్ కి ఎంత డబ్బులు కూడా చూపెట్టిళ్లు పడ్డంక పడినాయి పడినట్టుగా చూపెట్టిల్లు
ఇంకా
మరి రోట్టలు ను చేత్తవనే ఎట్లా బాల్ల కొల్ల మీదనా గిన్న మీదనా
నేను జెయ్యను జొన్న రొట్టలు నాకు ఎక్కువ జెయ్యరాదు మాత్తమ్మ చేత్తది ఏంటిదంటే ఫస్టు పిండి ఉంటది కదా పిండినేమో వేడి నీళ్లు పె ట్టలె వేడినీళ్లు పెట్టి కొంచెం పిండి ఆ వే నిళ్ళలేసి కలపాలి కలిపినంక కొంచెం రొచ్చు రొచ్చు ఉంటదిగా రోచ్చు రొచ్చు న్నప్పుడు ఈ పిండి కూడా తీసి మొత్తంఆ నీళ్ళలో కలిపిన పిండిలోకలిపి మొ మొం ఆ వాటర్ ఇప్పుడు మనం గోదుమ పిండి ఎట్లా కలుపుతామో అట్లా కలుపుకోవాలె వేడి వేడి మీద కాల్పునంక వాటిని ముద్దలు ముద్దలు జెస్కుంటా డు మన కొంచెం చిన్న చపాతి లెక్క చేేసి చేతులతోటి దాన్ని ఒక ఆహ్ బ అంటే రాయి మీదనన్నా టేబుల్ మీదనాన అంటే ఇగ నేను గ్యాస్ బండ మీద జెస్తా కదా నాకు పక్కన బండ ఉంటందిగ ఆ బండ మీద పె ట్టి కింద ఒక కవర్ పెడిత దాని మీద రొట్టె పెడిత మళ్ళ దాని మీద ఇంకొక కవర్ పెట్టి ఆ ఒకటి గొట్ట ఉంటది ఉం టె గ కర్రలెక్కుటంది దాని తోటి చేత్త
ఆ ఒకసారి వెన్ని వాళ్ళ అమ్మాయి చేత్తంటే చూసిన నేను
ఆ అట్ల వెన్ని వెన్ని వాల్ల అమ్మను వెన్ని వాళ్ళ అమ్మ అంటే మా అత్తమామ కు అసలు పడదు కని ఆమె మస్తు గ్రేట్ తెల్స్ యారాలు యారాలు పడరు ఆమె మస్తు గ్రేట్ తెలుసానె ఎందుకు చెప్పు కునం వెన్ని వాళ్ల నాన్న చనిపోయిండా చనిపోయిన గూడా వెన్నికి ఎకరం పొలం కట్నం ఇచ్చింది ఎగరం పొలం కట్నం ఇచ్చింది వాళ్ళ కొడుకు రొండె
కు ఇల్లు
ఆ మళ్ళ ఇల్లున్నది మళ్ళింకో దగ్గర జాగ ఆ ఇంకొ దగ్గర జాగ తీసుకొని ఇల్లు కట్టితాంది విల్లెంచేసిల్లు ఆమె ఆ ఒక్క రోజు గూడ ఇంటికాడ ఉండదే ఆమె రోజు పనికి పోతనే ఉంటది పోతనే ఉంటది ఒక్క రోజు గూడ ఇన్ ట్లుండది మళ్ళ వాళ్ళ ఇంట్ల ఖర్చు ఉండదు వాళ్ళ ఇంటికి ఎవల్లన్న చుట్టాలు వచ్చేటోళ్ళు ఉండరు వాళ్ళ ఆమె తాగదు వాళ్ళ ఎ ఎవరు తాగుతారు వాళ్ళ ఆ భర్త లేడు వాడ్ పొద్దుగా లేదో కూరొండుతది ఆ పోరాడ్ అదె ఆ పిల్ల గాడు అదే కూర తింటడు పొద్దుగా ల మధ్యాహ్నం సాయంత్రం కతం ఇగ వాళ్ళ అత్తనా అమె జూడదు ఆహ్ ఇప్పుడు జూడు ఉ వాళ్ళ ఇప్పుడు మా అత్తమ్మ అంటది మమ్మల్ని మీద వాద పడుకుంటది ఇప్పుడు మా వాళ్ళ అత్త మా అత్త వాళ్ళ అత్త ఆమె పించిన్ పైసల్ తోటి ఆమె బతుకుతా అ ఆమెకు పాలు పించిన్ పైసలలనే ఇతది ఆమె టాబ్లెట్లు ఆమె పించిన్ పైసల తెచి వీళ్ళకి ఏది లేదు అన్ని మా మీద వచ్చి కూసొని తింటరు ఇంకా మా మీదనే మాటలు మాట్లాడతరు
ఇంక ఆళ్ల ముసలమె ఇంకా ఒండుకొని తింటాందానే
ఆ ఆమెదామే ఓండుకొన్ తింటది
ఆబ్బా ముస్
నేనాంటలేనా నేను అంటలేనా వీళ్ళ అత్తల్ వీళ్ళు వి వింటంది నిన్నంటందిగా మా అత్త మనం వ బాగా ఎన్ని కష్టాల పడ్డం మనం పిల్లల్ని చూసుకున్నం మనం ముసలొల్లం చూసుకున్నం మన సంసారాలు ఎల్లదిస్ ఇప్పుడు మన పిల్లలు అంటరు గదా వీళ్ళు ఏం చేశిళ్ళు మా కోసం అనంటాల్ అనంట ఎవలు చేశ్ పెట్టింది ఆమె చేసుకున్న పిల్లలక్ జేత్తరా లేకుంటే ఎవళ్కో జేత్తే జూత్తరా మరి వాళ్ళు జూత్తలేరొచ్చి వీళ్ళను
మ్ గంతె ఆమె ఎందో ఏందో అసలు
మన పిల్లలు మనల్ని జూత్తరు మనం మన పిల్లల కోసం జేయాలి ఇప్పుడు నేను చూడూ న కొ కొ కొడుకు పుడతనే నా కొడుకు కోసం ఇంత చేయాల అంత చేయాలని అని నేను ఆలోచిస్తాన్న విళ్ళకు ముగ్గురు పిల్లలు పుట్టిల్లు ముగ్గురు పిల్లల కోసం నేనింకేంత చేయాల ఉన్నదాన్ని ఇంకెంత ఎక్కువ చేయాలి అని జూ త్తర ముగ్గు పిల్లలు పుట్టిలు కాబట్టి ఉన్నదమ్ముకున్నం అని అంటరా
కాదేమరి సరే ముగ్గుర్నేల్లగొట్టి వాళ్ళ ఇద్దర్నిలగొట్టి ఉన్నది ఉన్నట్టు కాపాడుకున్నా అయ్ పోవ్ గదా
వీళ్ళ మొఖం ఇగ వాళ్ళ వేస్ట్ వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించి మైండ్ ఖరాబ్ అంతే ఇగ వాళ్ళు బాగుపడరు మనం బాగు జేయలేము వాళ్ళన్ మా ఆయన గుడ ఇగ వాళ్ళా కడుపుల్నే పుట్టిండు కాబట్టి వాళ్ళ లెక్ క్కనే ఆలోచనలు ఉంటయి వాళ్ళకు ఇప్పుడు మీ అత్తమామ ఎట్ల ఆలోచిస్తరు మీ ఆయన అట్లే ఆలోచిస్తడు అంతే గదా ఇపుడు మీ అత్తమామ డబ్బులు సేవ్ జేత్తల్లు కబట్ ట్టి మీ ఆయన జేత్తడు
ఆహ్ వాళ్ళు పనికి పోయినా గనీ డబ్బులు డబ్బులు దచ్ కుంటరే ఉట్టిగ ఇట్ల ఖర్చు పెట్టరు
ఉమ్ గట్ల మీ అత్తమామ సేవ్ జేత్తరు కాబట్టి మీ ఆయన సేవ్ జేత్తడు వాళ్ళకి న చ్చదు ఖర్చు ఇది పెట్టడం అది పెట్టడం చిల్లర ఖర్చులు నచ్చవు కాబట్టి మీ ఆయన మీ ఆయన గుడ నచ్చదు మా మామక్ మా అత్తకి ఎట్లుంటదంటే ఫస్ట్ ఆ రోజు ది ఆ రోజు వరకు చూసుకుంటరు వాళ్ళు ఆ రోజు కూల్లోలను మరి ఇన్ని మంత మందిని పెట్టిత్తే ఎట్లా యేళ్తది. ఎక్కడి నుండి తెచ్చియలి పైసలు అని మా మామ ఆలోచించలే. ఆ రోజు కూళ్ళుదీపియాల కల్పుదీప్యాలనే చూసిండు గంతే లేదా ఆయన కాలు వరకి చూస్కోని ఇప్పటికంతే తిట్టుకుంట్రా ఇప్పుడు మాత్తింటికి పోతె ఎన్నంటారో.
ఆ ఇప్పుడు ఓతే అత్తరిగా కొంతమంది ఇగా ఎన్ని రోజులు ఆతార నే ఆ లోల్లి పేట్టుకుంటారు.